హలో.. హలో లో
హలో
ఆ చెప్పండి
బాగున్నారా
బాగున్నా, మీరు బాగున్నారా
హ్మ్ వావ్ ఎక్కన్నారు
ఆ ఊరుకొచ్చాము
మీరేక్కన్నారు
ఊరుకోచ్చాము
ఊరుకొచ్చార వీలేజ్ కొచ్చార
హలో దసరా కదా నాయనమ్మ వాళ్ల ఇంటికి వచ్చాము
హ్మ్ విలేజ్ లో హ్మ్ విలెజా మీనాయనమోల్లది అవు ఎట్లుంది మీ విలేజ్
బాగుంది
నేను కుడ చిన్నప్పుడు మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికేళ్ళేది వాళ్ళది విలేజ్ మంచిగుండేది విలేజ్
హ్మ్
ఎక్కడ మంచిది పెద్దది విలేజ్ చ్చినదా మీ నానమ్మోల్లది
ఆ బాగుంటద్ అది అన్ని పెంకుటిల్లులాగ వస్తాయి కద ఉంటా
ఆ.. ఆ
పెంకుట్టిల్లులాగ ఉంటాయన్ని
హ్మ్
ఉంటదని చెప్పి ఇగ అందరూ అట్లా గడ్డెస్ కుంటారు ఎండాకాలము కూల్ ఉంటుదని
ఇప్పుడు విలేజ్లో ఇప్పుడు రోడ్లు మంచిగా ఉన్నాయా ఇక్కడ ముంద అంటే విలేజ్లో జనరల్గ అయితే వీళ్ళు రోడ్ల కొంచెం సింగ వన్ వే ఉంటుంది అంటే సింగిల్ రోడ్డు ఉంటుంది
లేదండి ఇప్పుడు సర్
ఊరికేల్డానీకి
పంచర్ ఎపించారు ఇప్పు రోడ్లు బానే ఉంటున్నాయి
ఎందుకంటే నేను మా నానమ్మ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ వెళ్ళినప్పుడు
ఆ
మా అమ్మఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఊళ్ళ అన్ని ఇది అంటే ఒకటి సిమెంట్ ఇల్లు ఉండదు అన్నీ ఇవి తాటాకులతోనే కట్టిన ఇల్లులు కప్పులు ఉన్న ఇల్లులో ఇవ ఇవే ఉండేది ఎక్కువ గోడలు కూడా ఉండేది కాదు అన్నీ గొడలకి బదులు ఇవి అది చిన్న చిన్న చెట్లు పెంచేది అవే గోడలాగా ఉండేదన్నమాట
ఓకే ఓకే
ఇక పొద్దున్న లేస్తారు వాళ్ళందరు లేస్తారు పొద్దునే ఆవులు ఇ ఉంటాయి వాటికి పెడ తీయటం వాకిలు ఉక్కోవటం మళ్ళీ టీ తాగటం టీ తాగేస్తే టీ అయితే ఎంత చిక్కగా ఉంటందంటే విలేజ్లలో చాలా మంచిగా ప్యూర్గా ఉంటుంది వాటి తర్వాత పాలు నే నెయ్యి పెరుగు చేస్తాది అన్నమాట వెన్న చల్లంటారు మజ్జిగ
అదేలేండి
మజద్ తన అైతే ఆ నైట్ ఆయ అన్న ఉంద ఆ ప్యూర్ పాలు వాటగాడ
కళ్ళు కలపకుండా మంచిగా కల్తీ లేకుండా కలిపి పోస్తారు రూ పాలు పొంగుతుంటేనే స్మెల్ బాగా కలుపుతుంట
ఉ
చేతికి
వాళ్ళ ఏంటంటే మంచిగా ఉంటుందన్నమాట అది ఒకవేళ నైట్ ఏనా అన్నం మిలితే మా అక్కడ వెళ్ళినప్పుడు నేను మార్నింగ్ ఇ పా మొత్తం పోసుకొని తాగేది తినేది పెరుగేస్కొని తినేది మజిగా పోసుకు ది అసలు చేతికి అయితే వెన్న అయితే అస ఇట్లా అంటేది అది అంత ప్యూర్గా ఉండేది పాలు పెరుగ ఏవైనా కానీ
ఉంటది హెల్తీ గా ఉంటది ఇప్పుడెప్పుడైనా పెరుగు గడ్డ మంచిగా ఆ మ ఒకటి ఉల్లిగడ్డ ఒకటి వేసుకుని సద్దనంలో పెరిగేసుకొని తింటే మ స్ట్రాంగ్ అప్పుడు ఇప్పుడు అంత బాడీలు ఎట్లాడి ఇప్పుడఅంత ఎంత హెల్దీగా ఉ కరణం అదే
ఉమ్ అప్పుడు ఇంకో మా అప్పుడు మా విలేజ్కి బస్సులు కూడా ఉండేది కాదు వాళ్ళకి ఎక్కడనో మెయిన్ రోడ్డు దిగేది ఎక్కనో ఒక ఊరిని చెట్లా ఆ ఊరికి నడుచుకుంటూ వచ్చేది వాళ్ళకి విలేజ్ కాడ బస్సు పుగారు లోపటికి వచ్చేది కాదు కానీ విలేజ్లలో మంచి మంచిగ పంటలో మనకు అన్నీ ఫ్రూడ్స్ దొరికేది అన్ని ఫ్రూట్స్ మంచిగా అన్నీ వె వెజిటబుల్స్ బిర్యానీలో మంచిగా ఉండేది
అ
మీ ఆ మీ నానమ్మగ ఊరిలో అన్నీ ఉంటాయా
వర్షాకాలం అయితే గంగబాయిలు కూరంటారు కదా అది చెట్ల చుట్టుక దొరికేది దోస్ కాయలు ఉంటే కాని చేలల్లో మంచి
అవునడి
దొరికి ముడందా డు కొనుక్కుంటున్నారు ఊ పిల్లోలు అయితే దోసకాయలు లోకట్ రాన్ ఏంటి కాకాయగాలు ఒగటి దోరగాయలు కూడా ఫస్ట్ వర్ష్ వచ్చినప్పుడు దన్ని ఊర్లలో ఫ్రీగా స్తూగుతదా
మ్మ్ అదేలే వల్డ్ టూలో ఏంటంటే విలేలలో
అమ్మోలింట్లో బర్రుండేది
పాల్ దిశా అందరూ బర్రె లేని వాళ్ళు వచ్చేసి ప రోజు డైలీ వచ్చేసి ఆ పాలు తీసుకెళ్ళేది పాలు చిన్నాట్ట సబ్బు గ్లాసులల్లో పోసేది కానీ పాలు చాలా చిక్కగుండేది వల్లకీ ఇప్పుడు మనం ఇప్పుడున్న పాలుని తీసుకోవాలంటే కష్టంగా ఉండే అంత
ట్లడం గదా ఇందాక పాలుగుంచి మాట్లాడాం గదా
మ్మ్ అవును కట్టే కట్టే అయితే ఇప్పుడు ఏందంటే తొందరగా విలేలలో తొందరగా ని దరబోతరందరు ఎర్లీగా ఆ బా అవుల్నా ఆ సాయంత్రం కాగానే బర్లొస్తాయి, ఆవులొస్తాయి వాటిని కట్టేసి వాటికి ఆమె గడ్డి ఏసేసేసేది, ఎమ్మటే మళ్ళీ వంట చేసేది మంచిగా సెవెన్ ఓ క్లాక్కి మంచిగా తినేసేసి ఆ మంచిగా పడుకునేది.
అవును ఎ
టెన్ నైన్ లోపలా
కుంటారు
మ్మ్
చుట్టూ ప్రహరీ గోడలు ఉండవు గదండి ఆరు బైట్
ఆ ప్రరి గొడుండవు విలేల్లో ప ప్రహరి గోడలుండవు మ్మ్ మ్మ్ అవును ఇంకోటి ఏంటంటే ఇప్పు వర్షం ఇంకో వర్షం వచ్చిందనుకో విలేల్లలో అగ పవర్ ఉండదన్నట మనం దీపం వెలిగించుకోని ఉండు ఉండాలమటై వంటలేమైనా గానీ దీపం కింద చేసుకోవాలి వెలుతుూరులో
ఇప్పుడు కొంచెంమంది అట్లా అట్లు ఉన్నాయండి లలో అంత తకు ఓ అట్ల లెయి
అ
లెవ్వు
ఆ ఏజెన్సీలో బ ట్లే ఉన్నాయి కొన్ని మారలేదు ఏజెన్సీలో కొంతకు నీటికి పోలెం ఇప్పుడు కొంచెం కొన్ని ఇంప్రూ్మెంట్ అయినా కానీ ఏజెన్సీలు అటు సైడ్ కొంచెం డీప్ వాట్లా వెళ్తే అవన్నీ కొంచ ఏజెన్సీలో ఇప్పుడు కూడా వర్షం వస్త తెరా పవరు కులేజ్ లేక్ కొన్నిన్నాయి తక్కువ షాప్ లోన్ టే విలేజ్ లో మీ మీ నానమ్మ ఉన్న విలేజ్ లో
తొక్తనే ఉంటాయి
హ్మ అంటే మా అమ్మగారు ఊర్ ఇట్లో అయితే ఏన్న వస్తువులు కంటే ఇగా సిటీ కొంచ మాడ్లానికి వెళ్ళేది ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళేది వెళ్ళేసేసి ఆక్క మండలం దగ్గర మళ్ళంలో కొనుక్కొచ్చేది ఫంక్షన్స్ ఏమన్నా కానీ ఇంకేది ఉన్నా కానీ తీసుకొచ్చేది అన మాట మండలంలో ఎటు హోటల్ ఉంటద ఎట్లా విలేజ్లలో ఇప్పుడు ఎట్లా మరి ఆ ఏం పంట వస్తంద్ మెల్లగా
ఆ మనకిప్పుడు ఓన్లీ ఇడ్లు ఏస్తారు వరి ఏస్తారు మిరప ఏ స్తారు పత్తి ఎస్ సరూ డి
ఎక్కువ వరేస్తా మా ఇక్కడైతే మా అమ్మగారి అయితే వీళ్ళ ఏంటంటే అన్నీ ఇదేంటి ఇవి చేసేది ఏవి పెట్టేది అంటే ఇవి కూరగాయలు ఎక్కువ పెట్టేది కూరగాయలు వీళ్ళ ఏందంటే కూరగాయలు పెట్ట చేసి కూర్ ఆల్ వేరే టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ పాన్డిస్తాది ది అనమాట పాడించేసేసి వాల్ ఒక బండి ఉన్నదన్నమాట. ఆ బండి మీద తీసుకెళ్లే ఎసేసి. అది కొంచం మండలానికి అట్లా కొంచెం చాలా దూరం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది. మినిమం ముప్పై నాలుగు కిలోమీటర్ వసి అక్కడ ఆ షాప్ లో కొ షాపులు ఉంటాయి ఆ షాప్ వాళ్ళకి పోసి ఇచ్చేది. పోసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత ఎంత అమౌంట్ ఇస్తారో అమౌంట్ తీసుకొచ్చసి మళ్ళీ వెళ్ళు అట్లా వాళ్ళ లైఫ్ ను అట్ట డీల్ చేస డీల్ చేస్తున్నారు.
ఓకే
మ్మ్
ఉండేవారు కదండి అప్పట్లో. ఓ
మ్మ్ మ్మ్
వాళ్ళ దగ్గర
అ
ఉన్నే అమంటది
మీ నానమ్మలది పూరి గుడిస లేకపోతే ఇంకా సిమెంట్ ది ఆ
అప్పట్లో అయితే రేకులు అలికే వాళ్ళండి. ఉండేది.
ఆ ఇ ఇరు ముందు మా గ్రామాలలో ఎట్లా ఉండేదంటే టీవీ ఉండేది కాదు. ఒకరు టీవీ ఉంటే ఒళ ఇంట్లో ఉండేది అందరు వచ్చేసి ఆ టీవీ దగ్గర కూర్చునేది ఫోన్లు ఉండేది కాదు దా అన్నీ ఉండేవి. ఇప్పుడైతే అందరూ అన్ని టెక్నాలజీ పరంగా అందరూ డెవలప్ అయ్యారు విలేజ్లు కూడా బాగానే డెవలప్ అయ్యారు.
డెలా డెవలప్ అయ్యే. మనస్తత్వం చాలా చేంజ్ ఉందండి.
ఉమ్ ఉం
నాలు
ఉమ్ అవును కరెక్టే. స్కూల్లు ఉన్నాయా మీ నానమ్మ. మా ఊర్లో స్కూల్ ఉందా.
ఆ అన్నీ ఉన్నాయండి అన్ని ఉన్నాయి.
స్కూల్ స్కూళ్లు. స్కూలు అంగ అంగన్వాడీ. ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ఉన్నాయా అంగన్ వాడి ఏ అంటే కొన్ని ఊర్ళలో ఏంటంటే ఈ స్కూల్స్ ఉండవు. వేరే ఊరు స్కూల్ వేరే ఊరిక వెళ్ళి చదువుకోవాల్సి వచ్చిది. అంటే అంటే వీళ్ళది చిన్న ప్ర మరి ఫస్ట్ క ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేది ఆ సరే సరే అండి. అ ఒక్కకేండీచ్
కు